ఆప్ రాలేదు కదా నాలెక్క ఆప్ వచ్చకా పరేషాన్ ఐదాం హలో మాట్లాదండి హ ఆ అయితే మొన్న జరుపుకున్న హోలీ పంండగ గురించి మాట్లాడదాము హోలీ పండుగ చాలమ్మా ఇక్కడ ఇక్కడ మా దగ్గర చాలా మంచిగా జరుపుకున్నాము మీ దగ్గర ఎలా జరుపుకున్నారు
చాలా బాగా జరుపుకున్నాము హోలీగాదా
అవును రంగుల పండుగ కదా మేమ అందరం ఇద కుల బ్యాచ్ అవును పెద్ద చిన్న తేడా లేకుండా వాయి వర్సాల అవును అందరు చాలా బాగా జరుపుకున్నాం మీ దగ్గర కూడా జరుపుకున్నారా ఆ జరుపుకున్నాం మేడం ఇంకా
చెప్పండి మేడం ఇంకా
హోలీ పండుగ ముందు రోజు కామ దహనం చేస్తారు కదా అది మా ఇంటి ముందే కామదహనం చేశారు ఆ దీని వెనకాల ఎన్నో కథలు ఉన్నాయని అంటారు చెడుపై మంచి విజయం సాధించిందిని అంటారు కదా అందుకనే అది తప్పకుండా చేస్తారు కామదహనం అన్నది మా ఇంటి ముందే వస్తారు ఆ ఇంకా చెప్పండి
చెప్పండి మేడం ఏం ఏం
ఇప్పుడు మన రాష్ట్రంలోని కాకుడా మహారాష్ట్రలో కూడా ఇది చాలా పెద్ద పండగ మేమైతే రంగులు ఇంట్లో తయారు చేసుకుంటారు ఇక్కడ మోదక పూలలను తెచ్చి నీటిలో ఉడకబెట్టి రంగు తయారు చేస్తారు
అవునా
అవునా న కూడా ట్రై చేసాం ఆ అంటే వివిధ రకాల చెట్ల ఆకులు ఉంటాయి కదా రంగురంగులు చ తయారు చేసు ఉంటారు ఎందుకంటే ఇవన్నీ రసాయనలు కలుపుతారు కదా రఘులలు
అవును మేడం
అందుకేనే
అదే
ఇంకా వంటలు ఏం చేస్తారు హోలీ రోజు
వంటలు ఏముంది మేడం హలీ అయిపో కదా ఆఫ్టర్నూన్ ఇకా చికెన్ లేకుంటే కొనీ మంచిగా హోలి ఆడితే అంటే ఇండి ఇల్లు తి హోలి ఆడతారు కదా
అవును కోసం చేసుకుంటరు కదామ్ మ అవునవును ఇక మమ్ బజారాల మట్కి చేసుకని అందరం ఒక దగ్గర కూర్చొని వంట చేసుకొని తింటాం మా దగ్గర కూడా మక్కగారులు కోడిని పోయడం గాని ఎల్లమ్మ దేవుని చేయడం గాని హోలీ రోజే చేస్తారు అది ఖచ్చితంగా పండగ హోలీ పడుగ అన్నది ఇంట్లో జరుపుకుంటారు కొన్ని వంటలు చేసి అంత చుట్టాలని పిలుచుకొని సంతోషకరమైన వాతావరణంలో చేసుకుంటది
అవును మేడం
అ ఈ హోళ అంటేనే అందరికినే ఇద అందా కలుార లీ రోజు మాట కలుాయి అవును ఇంకా ఋతు ప్రకారంగా చూసుకుంటే వసంత ఋతువు వస్తుంది కాబట్టి చెట్లలో కొత్త చివుళ్ళు వస్తాయి మళ్ళీ కొత్త కొత్త పూలు కనువిందు చేస్తాయి కాబట్టి ఈ సమయంలో రంగురల పండుగ జరుపుకుంటాం ఆ అవును మేడం ఇంకా పండగల గురించి మీ ఇ ఏం మంటలు చేశారు ఇవాళ
ఇవాళ ఏం వంట చేసాను అంటే బీరకాయ కర్రీ చేసాను
అనా మా బాబుకి సేమే కావలి అంటే అచ్చా అచ్చా మా హస్బెండ్ ఇ పనికెళ్ళిండు ఆహ
ఎప్పుడే మా బాబు బ పడుకో
పచ్చళ్ళలో ఏమేం పచ్చళ్ళు పెట్టేయడం వచ్చండి మీకు పచలలో మ్యాకాయి
ఎక్కువ తింటాం మేడము
అట్లనా అప్పుడు మా ఇం ఇట్ల అయితే అన్ని రకాల పచ్చళ్ చేస్తారు ఇక్కడ మామిడికాయ ఉసిరికాయ పంమిర్చి అన్ని ప చెల్లుు చింతకాయ టమాటా ఇప్పుడు టమాటలు కూడా తగ రేట్లో దొరుకుతాయి కాబట్టి టమాటలు కూడా
ఇప్పుడు ఇప్పుడున్న ధర
అవును తక్కువ రేట్ లో దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు టమాటా నిల్వ పచ్చడి చేసుకుంటారు ఇంకా ఇప్పుడు ఇది ఇవాళ రేపు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి మంచి ముహూర్త జతాలుు ఉన్నాయింట ఆ రేపు ఒక పెళ్ళుంది
మాకు కూడా రేపు ఒక పెళ్ళి ఉంది మేడం ఇంటి పక్కన ఓలాది
అవునా ఆ సూర్యాపేట ఎల్లాలంట రేపు ఆ అదే ప దివారం కదా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్దాంనేసి పెళ్ళికి
అదే అదే
ఇంకా
చెప్పాలి మేడం మీరే
ఇంకా చెప్పాలి మీరే ఓ రపు శారీ కట్టుకుంటారా లేకుంటే హాఫ్ ఆ ఇంకా చీరానే కట్ కుందమాన్ అనుకుంటున్నా ఆ పట్టున ఫ్యాన్సియా ఇక పెళ్ళంటే పట్టు చీరనే కదా పట్టు చీర తోటే ఆడదానికి అందం అనిపిస్తది అందుకనే నిండుగా పాటు చిరనే కట్టుకుందా హా హా అనేసి అన మళ్ళీ మనకు రేపు విమెన్స్ డే ఉంది కదా మార్చి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కూడా మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు కూడా ఉన్నాయి కదా
అవును మేడం
ఆ సంబరాలు కూడా చేసేది
ఆ అడ్వాన్స్గా హ్యాపీ విమెన్స్ డే మేడం
థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి విష్ యు ద సేమ్
థాంక్యూ అండి ఊ ఒకే
మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు మేడం మా ఇంట్లో మేము నలుగురం ఉంటాం అమ్మా
యా ఎంతమంది పిల్లలు
నాకిద్దరు బాబు ఇద్దరు బాబుల ఓహోన తిన్నారా మీరు తిన్నాం మేడం తిన్నాం ఎగ్ బుర్జీ టిఫిన్ అయిందా
ఆ అయింది మేడం
ఇవాళ ఏం జయలే టీఫిన్ డైరెక్ట్ లుంచే తింటాం ఇయల అవునా ఆటా అన్నం తింటే హా హా అవునా ఉ చిన్న పిల్లలు ఉన్నట్టున్నారు మీకు
ఆ చిన్న బాబే మేడం థర్టీ ఫస్ట్కి
అవునా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాబుకి ఇంకా చెప్పండి ఏం విషయాలు ఏముంది మేడం మీరే చెప్పాలి లంచ్ ప్రిపేర్ చేసేసారా
ఆ చేసిన మేడం మార్నింగ్ ఏ చేసా చిన్న బాగుండు కదా పట్టుకునే మా ఆయన ఉన్నప్పుడే అన్ని చేసే
అవునా హా చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎవరో ఒకళ్రు తోడు ఉంటే పని కాదు ఆ అదే మేడం చెప్పండి ఇంకేంటి విశేషాలు అవునా మేడం త లేదమ్మా నేను తినాలి ఇంకా టైం అంటే పొద్దున వచ్చేసాను హడావిడిగా తినాలి అవును పావుతక్కువ పదకొండు.
మ్
పనంతా అయిపోయిందా మేడం? అవునండి, పనంతా అయిపోయింది. తినడము ఒకటే ఉంది ఇగ ఏం చేసినారు? మీరు హోలీ అక్కడ ఏ రోజు జరుపుకున్నారు. మీ ఏరియాలో ఇక్కడైతే రెండు రోజులుని కన్ఫ్యూజన్. మంగళవారం డేట్ త్రీ ఫోర్ అంతే టూ డేస్ మేడమ్. టూ డేస్ జరుపుకున్నారు. చంద్రగ్రహణం కూడా ఉండేదని చెప్పేసి కొంతమంది చేసుకోలేదు కదండి. అవునవును మేము కోన్ మా దగ్గర కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. మూడోతారీకా, నాలుగోతారీకా అని గ్రహణం ఉన్నదని చెప్పేసి. కొంతమంది మూడోతారీఖు రోజు హోలీ జరుపుకున్నారు. కొంతమంది నాలుగో తారీఖు రోజు హోలీ జరుపుకున్నారు.
మ్ అదే మేడం త్రీ త్రీకిి చంద్రగ్రహణం ఉంది అని అందరూ ఆగారు. అగతే
అవును ఇ కొంతమంది ఆగనోళ్లు చిన్నపిలలు ఉంటారు కదా! అవును.
వాళ్ళు చేశారు.
ఇంకా అంత
ఈ
అదే మేడం ఇక అందరం
టూర్ కూడా వెళ్ళొచ్చాం మా సైడ్ మొబ్బ సైడ్ మని ఒక టెంపుల్ ఉంది.
ఆ
అటెల్లాం
అక్కడ ఎంజాయ్ చేసి ఊరికి వెళ్ళడం వళ్ళ కొంచెం మైండ్ కూడా ఫ్రెష్ అవుతాది.
అవును మేడం మైండ్ ఫ్రెష్ అవుతాది. అందు లోని మళ్ళీ అ సరదా సరదాగా బాగా టైమ్ స్పెండ్ చేసైనాట్లుంటది.
అవునా
మ్
అలా బయటికి వెళ్ళి రావడం వల్ల కూడా కొంచెం మైండ్ రీఫ్రెష్ అయ్యి మనకు కూడా ఉత్సాహంగా అ నిపిస్తుంది. ఎందుకంటే ఆడోళ్ళు ఇక్కడ బయటికి వెళ్లరు కదా అవును మేడం ఇంట్లోనే ఉంటాం. సరేనమ్మా ఆ మీతో మాట్లాడినందుకు సంతోషంగా ఉంది.
సరే మేడం.